హాయ్ అండి
మిషనా
నథింగ్ అండి
మీకు ఇష్టమైన టాపిక్ ఏమైనా ఉందా
హుటాపిక్ మీరే చెప్పాలండి ఎందుకంటే దిస్ ఇస్ యవర్ కాల్
గేమ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా గేమ్స్ ఏమైనా డైలీ పనులు ఏమైనా
ఆ డైలీ పని అంటే మీరేం చేస్తారు డైలీ లేచి
ఓకే నేనే ఏం చేస్తా అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కిి అలారం పెట్టుకోని లేస్తా అండి లేకపోతే మనం మనం లేవల ఏం లేకపోతే సిక్సీకి లేశినాకా మెల్లగా ఆ బ్రష్ ఇంకా టంగ్ క్లీనర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే పట్టుకొని దానికి పేస్ట్ పెట్టేసుకొని వా టర్ లో ముంచేసుకొని జస్ట్ అట్లా మనకు పొలం ఉన్నదన్నమాట పొలం మొక్కై అన్న ఇట్లాంటివి ఉన్నాయి వాటి చుట్టూ ఒక రౌండ్ నడుస్తా అండి వాకింగ్ అనుకోరాదండి ఇంగ పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఇంటి పక్కనే మరి వాకింగ్ కూడా ఏమో అనొచ్చా అనొద్దో నాకు తెలవది కానీ అనేసినా ఉం నడుస్తా ఇంకా దాని చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మెల్లగా ఆ ఎంతైతే సిక్స్ థర్టీ సెవెన్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసి బ్రెష్ చేసి కొన్ని కొన్ని పనులు చేసుకొని అప్పటికి టీ తాగేఅలవాట్లేదు మిల్క్ తాగుతా అండి మిల్క్ విత్ బనానా
ఓకే
దాని తర్వాత ఇంకా హీట్ వాటర్ పెట్ కొన్ పెట్టుకొనే ఉంటాయి ఇంతకు
మార్నింగ్ తాగొద్దు నైట్ తాగాలండి అండ్ బనానా కూడా మార్నింగ్ తినొద్దు ఎమ్ప్టీ స్టమక్ తో తినొద్దు అలా అని చెప్పేస్ అలా అని చెప్పేసి లిక్విడ్ తో తా అ అ లిక్విడ్ తర్వాత తీసుకోవచ్చు బట్ మార్నింగ్ తినొద్దు
సరే అండీ ఇప్పుడే తెలుసుకో కున నాకు తెలీదు ఉమ్ చిన్నప్పటి నుంచి అట్లనే తింటు
ఓకే అండి బ్యాడ్ హ్యాబిట్ అని కాదు సో ఎమ్టీ స్టమక్ తో తింటే ఎసెటిక్ ఫామ్ అయితది గ్యాస్ ప్రాబ్లమ్స్ స్తది అండ్ మిల్క్ ఏంటం టే మార్నింగ్ తీసుకోద్దు నైట్ తీసుకుంటేనే బెటరు
ఓకే నైట్
యా సైంటిఫికల్లి నై తీసుకునే బెటర్ సో అందుకే చెప్ తున
ఇంకా దాన్ తర్వాత స్నానం చేసిన్నా
రోజువారి పనులంటే మీరు చేసే పనులండి
ఆ నేను చేసే పనులే అండి ఇంట్లో పెద్దగా నేనేం కుకింగ్ అట్లాంటిది ఏం చేయనండి. నేను చేసుకునే పనులే చెప్తున్నా అండి ఆ వాటర్ నేనే పెట్టుకుంటా హీట్ వాటర్ తర్వాత స్నానం చేస్తా స్నానం చేసినాంక ఇంకా కొంచెం రెడీ అవ్వడానికి పెద్ద రెడీ కూడా ఏమి కాదు ఆ ఏమేసుకోవాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటది అన్నమాట రోజు పొద్దుగాలా ఇదేసుకుంటే ఎట్లుంటుది, అదేసుకుంటే ఎట్లుంటది అని కొంచెం మనకి సోకు ఎక్కువ. ఓ రెండు మూడు యేసుకొని మళ్ళీ ఇప్పేసి, మళ్ళీ యేసుకుని అలవాటు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు.
అలా వేసుకోవద్దండి ఎందుకు చెప్పాలా ఉతికేది మీ వైఫు ఒకవేళ వాషింగ్ మిషిన్ ఉందనుకొండి, సేఫ్ ఏం కాదు. లేకపోతే ఇబ్బంది అయితది ఇంట్లో
యాక్చువల్గా అలా వాషింగ్ మిషన్ లో యేసిన బట్టలు ఉతుకుతా అంటే ఉతుకనివ్వనండి హ్యాండ్ వాషే కావాలి
ఎందుకండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి సో వాషింగ్ మిషిన్ లో ఏమైతది మురికుంటే అప్పుడు బయట ఉతుక్కోవొచ్చు గాని
అంత మంచిగ అనిపియది ఎందుకో మరి ఎక్కు ప్రిఫర్ చేయను ఇంట్రెస్ట్ కూడా ఉండదు నచ్చదు ఇంకా నా వరకి మిగతా వాళ్ళయ్ ఏసుకోరీ మీ ఇష్టం అని చెప్తాగాని నాది ఒక్కటి ఉన్నా పది ఉన్నా ఉతకమనే చెప్తా అండి
ఓకే
దాన్ తర్వాత ఎస్కున తర్వాత ఇంకా ఫైనల్ గా ఏదో ఒకటి ఇడిసి డిసిషన్ కి వస్తా అన్నమాట ఆ ఓకే ఇది బాగుంది మనం ఇయాలా యేసుకొని తిరిగొచ్చు అనే ఫీల్ ఒత్తది సో అది యేసుకున్నాంక మెల్లగా టిఫిన్ టిఫిన్ తెచ్చుకొని మళ్ళీ ఆ బట్టలు యేసుకున్నాంక సెంటర్ కి పొయ్ టిఫన్ తెచ్
ఎందుకండి ఇంట్లో చెయ్యరా టిఫిను
ఇగ అంత పొద్దునే టిఫిన్ నా కోసం చేయమంటే కొంచెం టైం పడతది మనం సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీకి తినడమే అలవాటు సెవెన్ థటీ కి అంటే ఇంకా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోని అయి చేసుకోని నాకోసం టిఫిన్ అంటే ఆ అరు వస్తారు ఇంకా ఆ సో నేను ఇంకా బయటకళ్ళసి నేను ఆ నచ్చిన బట్టలు వేసుకొని బయటకి వెళ్ళేసి తెచ్చుకుంటానన్నమాట సెంటర్ ఎక్కువగా ఇడ్లీ తింటమ్ అలవాటు ఇడ్లీ వి అలా తెచ్చుకొని ఇంకా తినేసి రెడీ అయ్యి ఇంకా నా బ్యాగు్ అంత లోపలయగాని తిని వానీ వష లోపలా క్యారేజ ఏమన్నా ప్రిపేర్ అస్తారు ఆ క్యారీ తీసుకొని వెళ్ళిపోవడం ఇంకా ఆఫీస్ కి దాని తర్వాత మనం మళ్ళీ వచ్చేసరికి ఓ ఫోర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ కూడా సిక్స్ అవుతుంది
సో ఆఫీస్ అంటే ఏం వర్క్ చేస్తారండి అంటే వర్క్ ఇ స్పెసిఫిక్ వర్క్ కాదు లైక్ ఏమై కంపెనీస్ లేకపోతే
కం లేదు లేదు కంపెనీ కాదండి ఇది ఏమంటారు ఇక్కడ చిన్న మినీ బ్యాంక్ అని ఉం అందులో పాన్ కార్డ్స్ అట్లాంటివి అప్ల చేయడం మనీ విత్‌డ్రావల్ ఉంటంది కదా ఆహ్ ఓకే అందులో చేస్తున్నామండి సో మనం మళ్ళీ వచ్చేసరికి సిక్స్ ఎట్లా ఐతది మళ్ళీ బండేసుకొనివచ్చి సిక్స్ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకా ఫ్రెషప్ ఐ ఇంకా ఈవినింగ్ కూల్ వాటర్తో చేయడం అలవాటు సో మళ్ళీ ఫ్రెషప్ ఐ వచ్చేసి మళ్ళీ కొంచెం ఏమైనా స్నాక్స్ ఏమైనా ఉంటే స్నాక్స్ తింటా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఫోన్ చూస్తా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ ఏం చూడను కాబట్టి నైట్ టైంలో ఫోన్ ఎమో నా ఫోన్ లో ఇంట్రెస్టింగ్‌గా మూవి కాంటే మూవీస్ లేపోతేే ఫేస్‌బుక్ స్టోరీస్ ఎక్కువ చూస్తా అండి కైమ్ స్టోరీస్ అట్లాంటివి కొంచం ఇంట్రెస్ట్ అనమాట అలా అలా ఓ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అయితది. నైన్ తర్వాత మళ్ళీ డిన్నర్ చేసి డిన్నర్ చేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా తిరిగి ఇంకా ఆ కొంచెం టైమ్‌లో నైన్ థర్టీ టు టెన్ ఫ్యామిలీ మెంబర్స్ తోని ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్ సో ఈ ఆలయం ఎమ్ చేశారో అట్లా అట్లా చెప్ మాట్లాడుకోని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ టెన్థర్టీ టు లెవెన్ వరకు ఫోన్ చూసి తర్వాత పడుకుంటా అండి ఇలా మీరేం చేస్తారండి
నేను ఇప్పుడు ప్రెజెంటు ఆర్ఆర్బి ఎన్‌టిపిసి ఎగ్జామ్ ఉంది నాకు సో దానికి ప్రిపేర్ అవుతున్నం
గ్రూప్స్ కి ప్రిపెర్ అవుతున్నారు
యా
ఓకే
సో అదే నా వర్క్ ఇంగా రొటీన్ అంతే మిగతావన్నీ జస్ట్ సమ్ క్యాజువలీ పనులు ఇంట్లో పనులు అంతే సో మీ సైడ్ వెదర్ ఎలా ఉందండి
ఆ రీసెంట్ గా త్రీ ఫో ఫోర్ డేస్ బ్యాక్ ఒకసారి ఇంత రైన్ వచ్చింది రైన్ అంటే పెద్దది కాదు ఏమంటారు జల్లు అలా ఇంత సమ్మర్ లో జల్లు రావడం ఎమో నేనెప్పుడు అనుకోలేదండి అలా వస్తదని
యా యాక్చువల్లీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ కాదు సో మెనీ ఇయర్స్ నుండి సమ్మర్ లో వానలు పడుతున్నాయి
అవునవును అసలు క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందొ ఎవరికి తెలియకుండా అయిపోయింది
యా అవునండి అండ్ మీరు మీకు ఇష్టమైన సీజన్ ఏంటి
నాకు చాలా వింటరంటే ఇష్టం అండి
ఎందుకండి
ఎందుకంటే ఈ రెైనీ సీజన్ లో మొత్తం వర్షం మొత్ తుది బయట తిరగలేము మొత్తం కొన్ని కొన్ని ప్లేస్ల్ ల మట్టి బురద లైక్ అలా ఉంటది చాలా ఏమంటారు మంచి అన్పీయదు అన్నమాట తిరగడానికి ఇంకేంటి ఎన్ సమ్మర్ లో అయితే అంటే చాల ఎండ కొడుతుంది మనం తిరగాలంటే మార్నింగ్ టైమ్లా లేకపోతే నైట్ ఈవినింగ్ టు నైట్ అప్పుడు మాత్రమే చాలా ఫ్రీగా వెలుగ అలుగుతం లేకపోతే ఆ ఎండ దెబ్బకి ఏమన్నా అయిపోతదని భయం ఒకటి చాలా ఎక్కువ ఎక్కువ కొడుతున్నాయి ఎండలు కూడా
ఔనని
డిహైడ్రేట్ అట్లాంటివి అయితే ఇంకా చాలా కష్టమయిపోతది కదా సో వింటర్ అయితే చాలా బావుంటదండి చలి పెడతుదని ఒకటే గాని మనం జాకెట్స్ అట్లాంటివి వేసుకొని మేనేజ్ చేసి తిరగగలుగుతాం చాలా బావుంటది
యా అవును నిజమే
సో అందుకే నాకు వింటర్ అంటే చాలా ఇష్టం అండి అలా మీకేమని
సేమ్ నాకు కూడా వింటర్ అంటేనే ఇష్టం సో వర్షాకాలం కూడా ప్రిఫర్ చేస్తా కానీ ఆ వర్ష్ ర్షాకాలంలో ఇంగ వర్షాలు ఎక్కువ పడితే బురదా అదంతా నావల్ల కాదు అండ్ సమ్మర్ లో బా ఎండ కొడుతది ఎండ కొట్టటడం అదొ ఒక సమస్యన కాదుగా ఉబ్బరిస్తాది
అవునవును గాలి ఏం రాదు
అవును ఒకవేళ ఏ సీ వేసుకుందాం అనుకోని
ఆ ఇదొక బాధ మనకి మళ్ళీ
యా సో అందుకే సమ్మర్ అంటే నచ్చదు అండ్ మాన్సూన్ లే ఇకపోతే ఆ పంటలు ఎలా పండుతాయి సో అది కొంచెం అదొక ఫార్టీ పర్సెంట్ ఇష్టం సో హండ్రెడ్ పర్సెంట్ అంటే వింటర్ అం
ఇంట్లో ఏమైనా వంటలు ఇట్లా చేస్తారా అండి
యా చేస్తానండి
ఏమైనా ఫేవరెట్ డిష్ ఫుడ్ ఓం చెప్పండి
చికెన్తో ఎద్ చేసిన
ఓకేఓ ఓకే చికెన్ చికెన్ లవర్
ఆ అవును
ఓన్లీ చికెన్ అయినా ఇంకేమైనా నాన్ వెజ్ ఆ నాకు చికెన్ చికెన్ అంటే ఇష్టం దాంతో బిర్యానీ ఉంటది కదా
య అవును
చికెన్ తో మీరేమైనా వంటలు చేస్ తర
యా బిర్యానీ
ఇంట్లో కుక్ చేస్తారా
యా యాక్చువలీ నా లాస్ట్ బర్త్డే కూడా వండ బిర్యానీ
ఓకే
అండ్ చికెన్ తో చికెన్ పకుడా ఇస్తా అండ్ కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా లైక్ స్నాక్స్ అండ్ చికెన్ తో కొన్ని కొని చేస్ త కొన్ని ట్రయల్స్ జెస్తా కొన్ని సక్స్ అయితే కొన్ని
ఫ్లాప్ అయినటిని ఏం జేస్తారండి. తిం టరా
లేదండి. మరీ గలీజు ఉంటే తినం
అంటే లుక్స్ లైక్ గలీజుండి తినరా లేకపోతే కనీసం టేస్ట్ అని చేస్తారా టేస్ట్ ఓకే అవునవును టేస్టే గాదా.
టేస్ట్ బాగుంటే ఏదైనా పోతది
అవునవును అవునండి.